హలో టేండి మేం మీతో కొన్ని విషయాలు మా పంచుకోవాలనుకుంటున్నాము
మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాను
అవునా అండి ఇప్పుడు రాబోయే కాలంలో సమ్మర్ అనేది మనం చూస్తూ ఉన్నాం కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చిన్న పిల్లలకి మరియు పెద్దవారికి మంచి గ ఉంటుందో మీకు తెలిసిన కొన్ని విషయాలు మాతో పంచుకోగలరా
అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ లో చాలా వేడిగా ఉండడం ఉంటుంది కాబట్టి ఎక్కువగా కొకోనట్ వాటర్ అనేది పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది అంతే కాకుండా వెజ్ ఫ్రూట్స్ జ్యూస్ చే యడము ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది పిల్లలకి పెట్టడం వల్ల వారి యొక్క బాడీలో హీట్ అనేది కొంచెం తగ్గుతుందని నేను అనుకుంటున్నాను
ఆ అవునండి మనం తినే విషయం మనం తినే వాటిలో కొంచెం చేంజ్ చేసుకుని వాటర్ కంటెంట్ అనేవి ఉ న్నది మనం తీసుకోవడం వల్ల డైజెషన్ త్వరగా అవుతుంది మనం వాటర్ కంటెంట్ ని ఎంత ఎక్కువగా తీసుకుంటే పిల్లల అంత హైడ్రేషన్ వచ్చింది డిహైడ్రేషన్ బారి నుంచి వాళ్ళు ఆ బయట అనేది పడ్డం జరుగుతుంది ఆ ఇంకా ఇంకా చాలా ఉంటాయి మజ్జిగ బాగా తాగడం గాని సబ్జా వాటర్ తాగ డం కానీ అలాగే కో డ్రింక్స్ డ్రింక్స్ తాగడం అంటే సాఫ్ట్ డ్రింక్స్ కాకుండా ఓఆర్ఎస్ లైక్ జ్యూసెస్ వెజిట ఫ్రూ ఫుడ్ జ్యూసెస్ తాగడం లాంటివి చేస్తే ఆ బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా వాటిలో ఉండే షుగర్స్ బాడీని హైడ్రేట్ చేయడానికి ఎంతగానో గ్లూకోజ్ వాటర్ అవి ఉపయోగపడుతూ ఉంటాయి
పిల్లలకి గ్లూకోజ్ వాటర్ కానీ ఆర్ ఆరెంజ్ వాటర్ కానీ ప్యాకెట్స్ లో అమ్ముతారు కదా అవి ప్రిఫర్ చేయడం మంచిదేనా
కొంత వరకు మంచిదే అంటే ఓవర్గా తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కదా మనం ఎక్కువగా షుగర్స్ ఇవ్వడం వల్ల కొంతమందికి పడకపోవ చ్చు దాని వల్ల డయాబెటిస్ అనేది చూపించడం జరుగుతుంది గాబట్టి మనం కొంత వరకు డాక్టర్ ని సజెషన్ చేసి కొంతవరకు మనం దాన్ని ఇస్తే మంచిది ఎస్డ్యూహెచ్ఓ ప్రిఫర్ చేసిన ఓఆర్ఎస్ అనేది పట్టించడం చాలా మంచిదని నేను బా విస్తుంటాను
ఇటీవల కాలంలో హాస్పిటల్స్ లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేవి ఇంటికిస్తున్నారు కదా అవి చాలా ఉపయోగపడుతున్నాయి కానీ అవి ఒకటి లేదా రెండు ప్యాకెట్లు ఇస్తున్నారు దానిపైన మీ అభిప్రాయాన్ని ఏమన్నా మాతో పంచుకోగలరా
ఆ అవునండి చాలా హాస్పిటల్స్ లో ఓఆర్ఎస్ పౌడర్ అనేది ఇస్తూ ఉంటున్నారు అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కానీ ఒకటి రెండు ఇవ్వడం అనేది సహజం కానీ ఒకరికి ఎక్కువ ఇవ్వడం అనేది గవర్నమెంట్ వాళ్ళు కూడా కాదు కాబట్టి ఎంతవరకు అవసరమో అంత వరకు ఇస్తున్నారని నేను భావిస్తున్నాను
అవి బయట మనకి దొరుకుతూ ఉంటాయా అంటుష్
ఆ దొరుకుతూ ఉంటాయి మనం లైకు మనం ఫార్మసికి వెల్లి వాళ్ళని అడుగుతాం అడుగుతే డబ్ల్యూహెచ్ఓ పౌడర్స్ సెలక్ లో ఎలక్ట్రాన్స్ పౌడర్స్ అని మనం అడిగితే వాళ్ళు ఆ ప ఫామ్ డాక్టర్ ప్రేస్క్రిప్ మనం చూపిస్తే వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని ఇంత క్వాంటిటీ ఇంత కలు ప్పాలని చెప్పి దాని మీద ఆ డైరెక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు
లేదు ఇలాంటి ఫ్రూట్స్ తినడం వల్ల మనలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది లీ
మనం వాటర్ వాటర్ మిలన్ అలానే ఆరెంజెస్ అలానే ఇంకా ఆ గోవా గోవా అలాంటివి తీసుకోవడం వల్ల కేరా దోస్తకాయి లాంటివి తీసుకో డం వల్ల దోసకాయలు లాంటివి తీసుకోవడం వల్ల మనకి వాటర్ కంటెంట్ అనేది మన బోల్ ల ఎక్కువగా వెళ్తుంది
ఊ ఆ ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయడం వల్ల కూడా ఆరోగ్య బెనిఫిట్స్ చాలానే ఉంటాయి నాన్ వెజు ఊ కు వాళ్ళు కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని అందరూ అంటున్నారు
అవును నాన్ వెజ్
హలో హలో
అ హలో రీసెంట్ గా మీరు ఏమన్నా హ్యాపీయెస్ట్ మూవీని మీ లైఫ్ లో మీరు ఓ చూసారా మాతో పంచుకోగలరా ఆ విషయాల్ని
మేము రీసెంట్ గానే అవును నెకెట్స్ అంటే చాలా ఫెస్టివల్స్ జూ పార్క్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఆ అట్లయితే మీరు ఏమనుకుంటున్నారు బ్యూ జు పార్క్స్ వల్ల పిల్లలు చాలా ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూప్తు ఉంటారు కదా మీరు కూడా అలాగే అనుకుంటున్నారా
అనుకుంటున్నాము ఆ ఈ సమాజంలో నేటి సమాజంలో మనకు బాగా కావాల్సింది విద్య వైద్య ద్యం అలానే ఆ ఫుడ్ కదా మీరు ఏమనుకుంట టు ప్రతి మనిషికి ఎంత ఇంపార్టెంట్ అని మీరు భావి స్తున్నారు విద్య వైద్యం మరియు ఆహారం ఎంత ఇంపార్టెంట్ అని మీరు భావిస్తు న్నారో మాతో పంచుకోగలరా
మేము చాలా ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే ఉండడానికి చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి విద్య అనేది చాలా అవసరం వారి యొక్క భవిష్యత్తుని ఎలా మలుచుకోవాలో ఒ విద్య అనేది గైడెన్స్ అనేది చాలా నేర్పిస్తుంది
అవును నేటి సమాజంలో విద్య అనేది చాలా ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది విద్య విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది అంటే విద్య వల్ల మనం ఉన్న జీవితాన్ని మన పొజిషన్ మనం చేంజ్ చేసుకునే అవకాశాన్ని సమాజం మనం కల్పిస్తుంది కాబట్టి విద్య యొక్క దాని వల్లే మనం మార్చగలం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని భావిస్తున్నాను మీరు మంచి ఆహారం ఈ సమాజంలో ఎంత ముఖ్యమైనది మీరు చెప్పగలరా
చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఆ వారి యొక్క దినుసు చరియాలో చాలా ఉపయోగపడుతయి డబ్బులు కావాలంటే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు నిలబెట్టడం కోసము మనీ పరంగా కానే ఆ రెస్పెట్ పరంగా కాని కానీ విద్య అనేది చాలా ఉపయోగపడుతుంది
ఆహారం ఎంత ఇంపార్టెంటట్ో మీరు చెప్పగలరా
ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనిషి యొక్క మనుగడ ఆహారం మీద వాటర్ మీద ఆధారపడి ఉందని నేను నమ్ముతున్నాను
అవును విద్య వైద్యం కూడాడా నర్స్ సమాజానికి చాలా అవసరం అందులోని ఉచిత వైద్యం అనేది చాలా అవసరం ఎందుకంట ంట నటి సమాజంలో ఎన్నో రకాల ట్రీట్మెంట్ అవసరమైన ఎన్నో రకాల రోగాలు అనే ఉన్నాయి ప్రతి రోగానికి అందరుూ డబ్బు ఖర్చు పెట్టలేరు స్థాయిని బట్టి వాళ్ళు ఉన్న దాన్ని బట్టి ఖర్చు పెడతారు కాబట్టి వి వైద్యం కూడా అందరికి ఉచిత వైద్యం అందడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను భావిస్తున్నాను ఈ మూడు సందర్భ పబలు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని మీరు కూడా భావిస్తున్నారు
నేను కూడా భావిస్తున్నాను ఇటీవల కాలంలో చాలా చిన్న చిన్న వయసు నుంచి చాలా హెల్త్ ఇన్షూస్ అనేది అందరుూ ఎదుర్కొంటున్నారు వారి ఒక పెద్ద అయ్యేసరికి అదే ఒక భారంగానే మారుతుంది కాబట్టి ఫ్రీ వైద్యం ఉన్నా కానీ అది ఎలా చేస్తారా అనే నమ్మకంతో కూడా చాలా మంది ఉచిత వైద్య శిబిరాలకు వెళ్ళడం లేదు
అవును నేటి సమాజంలో ఇంకా మనిషికి ఏమేమి ముఖ్యమని మీరు భావిస్తున్నారు అ
డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను ఆ మనీ అనేది అ ఇట్కి యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరుూ వారి యొక్క సంపాదన ఇంకా ఇంకా మెరుగుపరుచుకోవాలనే ట్రై చేస్తూ ఉంటారు రూపాకి రెండు రూపాయలు వస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటారు
అవును నేటి సమాజాంల డబ్బు అనేది అన్నింటికంటే ముఖ్యం నేను భావిస్తాను ఎందుకంటే లే న్ లేన్ తనం అనేది మనకు తెలిసి ఉన్న వాళ్ళం కాబట్టి కష్టపడితేనే రూపయీ వస్తుంది అందులోనుూ ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంట ఉంటుంది వాళ్ళనే నేటి సమాజం గౌరవిస్తూ ఉంది కాబట్టి
నెక్స్ట్ జనరేషన్ కి అలాంటి కష్టాలు ఉండ కూడదని వారికి ఇంకా మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలి వకు ఉండకూడదని ఇంకా ఇంకా ఇంకా సంపాదిస్తూనే ఉంటున్నారు
అవును డబ్బు ఎంత ఉన్నా సరే ఎవరికి చేతి కాదు అలానే ఈ సమాజ లో డబ్బు ఉన్న వారిని ఒకలాగా లేని వారిని ఒకలాగా గౌరవిస్తూ ఉంటుంది దాని వల్ల కొన్ని సార్లు బాధపడుతూ ఉ ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి మీ
ఆ అవును మనకు చాలా అవసరం ఆ మళ్ళీ చాలా అవసరం కాబట్టి కొంత మంది దాన్ని మంచి మార్గంలో సంపాదిస్తూ ఉంటారు కొంతమంది వారికి ఉన్న వారు ఎదుర్కొన్న పరిస్థితుల్ని బట్టి చెడు మార్గంంలో నడవడానికి ంట ఈవిన్ దొంగతనాలు కానీ హత్యలు కానీ లేకపోతే రాబరీస్ అనివి ఇవన్నీ ఎందుకంటే మరి కన్స్ట వారి కు మనీ వాళ్ళకు ఉన్న అవసరం కంటే ఇంకా రెట్టింపై మనీ వారికి అవసరం ఉంది కాబట్టి అలాంటివి చేస్తున్నారని నేను భావిస్తున్నాను
అవును నేటి సమాజాంలో డబ్బు ఇది చాలా అవసరం కాబట్టి అది ఎన్ని విధాలుగా సంపాదించాలో మనుషి అన్ని విధాలుగా సంపాదిస్తున్నారు కాబట్టి బతకగలుగుతున్నారని అనుకుంటున్నాను డబ్బు డబ్బు లేకపోతే మనం ఏమి చేయలేము మన వాడుకు ముందుకు వెయాలన్నా సరే జబ్ డబ్బులు ఉన్నాయి లేదని చూసు ఉంటాము డబ్బు అంత ముఖ్యమైనది
ముఖ్యమైనదే కాదు అది చాలా అవసరాలలో చాలా ఆదుకుంటుంది మనకి రెస్పెక్ట్ని టెస్ట్ లు పెడుతుంది మన అవసరాన్ని తీరుస్తుంది.
అవును నేటి సమాజంలో డబ్బు లేనిద మనం ఏమి చేయలేము కనీసం మన గౌరవం కూడా రాదు అని నేను అనుకుంటూ ఉన్నాను డబ్బు వల్ల అన్ని జరుగుతా ఉంటేయి అలాగే నేటి సమాజంలో ధరలు అనేవి బాగా పెరిగిపోతూ ఉన్నాయి
అవును రోపా విల్వ రోపా రోపా విలువ పడిపోయే కొద్ది ధరలు అనేవి ఎక్కువగా పెరుగుతూనే ఉన్నాయి మనం రూపాలతో కోనల్సింది ఇప్పుడు రెండు రూపాయలు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి మానకు వస్తుంది.
అవును నేను కూడా దాన్ని గమనించాను ప్రతి దానికి బాగా ధరలనేది పెరిగిపోవడం. వల్ల ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఎన్నో చెడు మార్గాలనేవి బయటికి వస్తూ ఉంటుంన్నావి అంటే అధికంగా వెళ్ళడం తాగుడుకు అలవటు పడడం లేకపోతే డబ్బుల్ని ప్యాకా ఆటలో లేద స్టాక్ స్టాక్ మార్కెట్స్ లో స్లోగ తాను బడ్జెట్ చేయడం కోల్పోవడం ఆత్మహత్యలు ఇలాంటివి చాలా మంది
నష్టాన్ని దానివల్ల వచ్చే న ష్టాన్ని ఎదుర్కోలేక చాలా మంది ఆ సూసైడ్ అనేది అటెంప్ట్ చేస్తు ఉన్నా రు దీనివల్ల వారి కుటుంబాలు ఇంకా సఫర్ అవు తున్నారు మీతో మాట్లాడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మరికొన్ని విష మీతో పా పంచుకోవాలని మేము ఆశక్తి చూపుతూన్నాము.
మేము ఆ శక్తి చూపిస్తున్నాము ధన్యవాదాలు
మీకూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము